కబగట్టుకున్నాడు బస్ తి మీరు తిన్నారా తిన్నమండి ఏం కూరండి ాల అవునా చెప్పకా ఏ బాగుంది ఇ ఇదే పాల
చెప్పారాదండి మీరే ఏం చెప్ప
అ అదే అండి నేర్పాలి
ఏ ఏదో ఒక టే పడి టాపిిక్
మీరు చెప్పండి మీరే చెప్పండి కదా చెప్పండి ఏమై
ఆ ఇస్లో ఏమి కాలే అండి ఇయ్యాల కొంచెం ఎంజాయ్ చేసినట్టే ఉన్నాం అ కొంచెం ఎంజాయ్ గానే ఉంది కానీ కొంచెం బోరింగ్ బోరింగ్ అనిపించింది కస్టమర్లు వచ్చరు మాట్లాడినాం నార్మల్ గా గడిచిపోయింది కాల్స్ తక్కువయ్యా ఇష్టం ఇవాళ
కింద క్యాప్షన్ బాగుంది చూడు చూడవా హలో
చూస్తాననే పెట్టుకుంది
ని బడి ఎ ఏమనులే అండి ఉ
చూసిండ్రా చూడండి తెలుగులోనే ఉందండి ఇది
దాన్ని ఓవరాక్షన్ అంటారండి
ఎందుకేమైందండి మీకు అ అ ఇవాళ నువ్వు కొటేషన్ పెట్టినావ అండి ఆహా అది ఇంగ్లీష్ ల ఉందా తెలుగుల ఉందా తెలు ఆ మరి ఇది కూడా అట్లనే చా ఉంచ్ ఆయితే తెలుస్ సరే అయ్యో
ఏ తియ్ అయ్యో అమ్మకు తెలవదు ఏమనవ్ చ లేదు ఆ చూస్తుంటే నేన్ ఒస్తున్న ఎలా ఇష్టా వస్తాను వ డాడీ మిస్ చె స ఏంటి హ్మ్ ఇ సర్ ఇ నవ్వు తున్నారు కదండీ
ఇ అవునండి నాకు బాగుంటదండి మీ అవునాండి మన బావుంటది హలో ఇనపడతలేదండి హలో ఆ ఆ చెప్పండి
పదండి
నేను మా ఇంటికి కూడా వస్తలేదు కదా మా ఇంటి గడప దొగ్గదు అనుకుంటార్ర ఏమోనని కదా షామిలి గారు
ఒక్కరోజు రాకపోతే అట్లా అనుకుట్ర ఆ ఉగాది వచ్చింది అంత ముందుకు ఎ పీరియడ్స్ వచ్చింద రాలే అండి సల్ మీ
తెలుసు నాకు నాకు తెలుసు మా తెలుసు నేను పొద్దుగాలనే మధ్యాహ్నం రాంగానే స్టార్ట్ ఇ వచ్చినాక మా డాడీ చెప్తుండడు మనకు ఎందుకు ఇచ్చివేరా అంటే ఇచ్చివేయం చ మా మమ్మీ కూడా అంటుందిన్నగా వీళ్ళ దగ్గర ఉంటంది వాళ్ళు ఇచ్చే యరు అని చెప్ అవునండి
ఆ అందుకే అని చాలా నేను రావాలా నేను రావాలా అని అడిగింది వచ్చేయండి ఆ ఇ హలో అద అలారం వస్తుంది హలో హలో అరేయ్ వస్తున్నాయి టైమింగ్స్ సో కట్ చేసా వానే ప్లీజ్ ఓపెన్ చేసి పెట్టు నా దాంట్లో రన్ అయితాంది ఓపెన్ చేసి పెట్టు జల్ది